బాగున్నారా అండి
ఆ బాగున్నామండి మీరు బాగున్నారా
బాగున్నామండి ఏం చేస్తున్నారు
ఏం లేదండి తిని కూర్చున్నామండి ఇప్పుడు
ఉమ్
ఉమ్ ఇంకా చెప్పండి ఏం చేస్తున్నారు ఇంకా తిన్నారా
తిన్నామండి
ఏం కూరండి
కరి అండి పాలకూర
పాలకురా అండి
ఉమ్ మీరు తింటారా పాలకూర
తింటానండి పాలకూర హెల్దీ ఫుడ్ కదండి
అవునండి
ఉమ్ ఈరోజు ఊర్లో ఫిష్ పట్టారంట తీసుకున్నారా అండి
ఆ తీసుకున్నాం తీసుకోలేదండి తీసుకుందాం అనేసరికి అయిపోయినయి అన్నారు హెల్దీ కదా దొరకవు కదా అని చెరువు దగ్గరికి వెళ్ళారు కాని అయిపోయాయట
ఉ హు తీసుకోలేదా
ఉమ్
ఉమ్
మీకు నిన్న ఆర్టీసీ బస్సు లో జరిగిన ఇంటెస్ తెలుసా అండి కొంచెం మిర్యాలగూడ దగ్గర బస్సు మీది నుంచి పోయిందంట
ఎవరువు
ఎవరో అమ్మాయి ఇగ తెలియదు ఈ బస్సులో మాట్లాడుకుంటే విన్నాను
అవునా
బాబుని ఎత్తుకొని బస్సు సీట్ ఆపడానికి బస్సు పాయింట్ మినికి తెస్తుంటే ఎకపోయేసరికి కింద పడిందట బాబు ఎగరి కింద పడ్డాడు తన మీద నుంచి టైర్ వెళ్ళిపోయింది
డ్రైవర్ చూసుకోలేదా అండి
డ్రైవర్ పాయింట్ మీద పెడుతుండె కదాండి కొంచెం ఆగియచ్చు కదా వీళ్ళైనా ఇలా అని ప్రాణం మీదకు తెచ్చు ఏం లాభం
అట్ల ఎట్ల జరిగింది పాపం
ఉమ్
తిన్నారా అండి
తిన్నామండి
ఉమ్ పిల్లలు స్కూల్కి వెళ్ళారా
ఆ ఎల్లారండి
ఉమ్ హు
ఇవాళ మా గ్రామంలో గ్రామసభ జరిగిందండి
గ్రామ సభనా ఏం చెప్పారండి
ఆ ఇంకుడుగుంటల గురించి ఇందిరమ్మ ఇండ్ల గురించి
ఉమ్
మా మహిళా సంఘం ఉంది అండి గ్రూపు మాకు ఊర్లో మహిళా సంఘానికి పది లక్షల క్యాష్ వచ్చాయండి గవర్నమెంట్ నుంచి
అవునండి
ఉ మహిళా సంఘం పొదుపు సంఘాలు బిల్డింగ్ కట్టుకోవడానికి నెల నెల మీటింగ్ ఇట్ల పెట్టుకోవడానికి ఇబ్బంది అవుతుందని ఊళ్ళో
ఆ ఒక సపరేట్గా రూమ్ వేయడానిక
రెండు వివోలు ఉన్నాయండి మా ఊర్లో
ఓకే ఓకే
పది లక్షలు చెక్ వచ్చిందంటే ఇవాళ సర్పంచ్ గారు చెప్పారు మాఊల్లో ప్లేస్ లేదు కట్టడానికి అదైన నన్ను అడగాలి అన్నారు
ఉ హు మరి ఇప్పుడు వెనక సైడ్ ఉందిగా ఆ
అన్ని విషయాలు వచ్చినాయండి చర్చలోకి ఆ వెళ్తాను అండి ఇవాళ లేదు గ్రామసభ మీటింగ్ ఉందని పని బధ్ పెట్టారు
అవునా
ఉ
సండే కూడా ఉంటుందా హాలిడేస్ ఉంటే ఏముండదా
అలాని ఏమి ఉండదండి సండే తోటి హాలిడే అంటే సండే హాలిడే ఉంటది ప్లస్ మళ్ళీ పండుగలకి కూడా హాలిడే ఉంటది గవర్నమెంట్ ఎప్పుడు హాలిడే ఇస్తే మా పని కూడా హాలిడే ఉంటుదండి ఎందుకంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ పని కదా
అవునండి
సరే ఆ గవర్నమెంట్ సంబంధించి హాలిడే సెకండ్ సాటర్డే అని ఏమి ఉండదు లేదండి ఓన్లీ పండుగలకు ఈ గవర్నమెంట్ హాలిడే ఉంటుది ఆ
ఓకే అన్న ఉ
నిన్న కరుపుని తరపునని ఇకా ఏది వాళ్ళు కమ్యూనిస్ట్ వాళ్ళ ఇద్దరు వచ్చారండి కరుపని దగ్గరికి మాకు
ఆ
కరు పనికి సంబంధించినవి చెప్పారు ఐదుగురుని ఎన్నుకున్నారు
ఉ ఓకే అండీ
పైన సెంట్రల్ గవర్నమెంటట్ మన ఈ జాతీయ గ్రామీణ ప పథకాన్ని తీసేయడానికి రెడీగా ఉందంట అందుకే దీనికి వచ్చే బిల్లులు అన్ని తగ్గిస్తుందంట పర్సంటేజ్ అప్పుడైతేనేమో పనికి గడ్డపారై పారై తట్ట మంచినీళ్ళలకు టెంట్ కు ఆ వాటర్ పోయడానికి ఒక ఆయామ్మను అలా ఉండేదట ఇప్పుడు అవన్నీ స్పెసిలిటీ ఏమి లేవు కాబట్టి వాళ్ళు ధారణ చేస్తారంట ఉద్యో ఉద్యమం ఇట్లా చేస్తారంట ఆ కమ్యూనిస్ట్ వాళ్ళిద్దరు వచ్చారు మా దగ్గరికి చెప్పారు మాట్లాడారు ఐగురిని పేర్లు రాసు ని వళ్ళ ఫోన్ నంబర్ తీకొని వెళ్లారండి
అంటే ఇప్పుడు ఐదుగురు ఏం చేయ్యాలి
ఈ కరుపనీకిి సంబంధించిన ఏదైనా జరిగినప్పు మీటింగ్స్ ఇలా జరిగినప్పుడు పోవాలనటండి ఎందుకంటే ఇది ఇగా ఊర్లో చెప్పాలనుకుంట గావచ్చ అండి. ఇంకేం తెలియదు వాళ్ళుయితే రాసుకున్నారు పేర్లు.
అవును
అధ్యక్షులు, కోశాధికారి, కార్యదర్శి, ఉపాధ్యక్షులు.
అవ్వే
అలానీ ఐదుగురిని ఎన్నుకున్నారండి. వీల్డ్ ఆఫీసర్గాకనే ఇవి పని చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ గదా మూడు గంటల పని కదా ఎవర్ పిల్లతల్లులు, బాలింతలు, ఇంగ మన ముస్ లి వాళ్ళు కూలి ఇట్లా రోజు వెళ్ళని వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళు చేసుకొని బతకాలని ఈ పథకం తెచ్చారంట దీన్ని తీసేయొద్ద్దని వాళ్ళు ధర్నా గిట్ల చేస్తారంట.
అరే అంతే గదా. పోని వాళ్ళు కనీసం మీనైనా వెళ్ళి సంపాదించుకుంటారు కదా. మల్ల వాళక్ వేరే పని ఏది కాదుగాదా
అవునండి
ఉహ్ ఇంకామే ఇంకేం చేస్తుంది మేడం
మీకక్కడ ఎలక్షన్స్ అయ్యాయా అండి?
ఆ ఆయిపోయయ్యాన్నీ ఈ మున్సిపాలిటీ కదా. అయిపోయాయి ఎలక్షన్స్
ఉమ్ మాది గ్రామం కాబట్టి మాక్ ఎప్పుడో అయిపోయినాయి. మీకు ఇప్పుడయినాయ్.
ఆ మొ మొన్న మొన్న అయిపోయినాయ్. రీసెంట్గా
ఉమ్ హు
ఈర్ప్ అన్నీ
మీకు ఊర్లో గిట్లా ఏమన్నా జాబ్ కార్డు గిట్లా ఉందా.
ఆ అయిందాండి
జాబ్ కార్డ్ గిట్లుందా కారువ్ పని బుక్కు
ఆ లేదండి మాకు
ఉహ్మ్
లేదాండి. ఆ హా మాకు ఎవల్కి లేదు. లేదండి మాకు. ఓన్లీ ఒక రేషన్ కార్డు ఒకటే ఉంది.
హుమ్మ్
ఉమ్ అంత మంశిలేం లేదు మీ కండి
ఆ నాకు ఉందండి
అవునండి. ఉన్నా వాళ్లు కంపల్సరీ ఏలాల్నా
ఆ సంవత్సరంలో ఒక వారం, రెండు వారాలు అలా చేయాలండి.
ఉమ్ కంపల్సరి చేయల్ల్న చేయాక్పోతే కార్డు పో
నా పేరు డిల్ట్ అయితది కదా.
ఓకే అండి. వెళ్తున్నారా ఇప్పుడు స్టార్ట్ అయితదా.
ఆ స్టార్ట్ అయిందండి. ఆ కారువ్ పనిలో ఏమన్నన దెబ్బల్ గిట్లా తాకినా గానీ బిల్లు వస్తదండి.
వస్తదా
నిన్న ఒక ఆమె అరవై ఏళ్ళు దాటిన ముసలమ్మ వచ్చింది. కళ్ళుదిరిగ్ కింద పడతే చెయ్యి బొటనవేలు వాసింది. అరవై ఏళ్లు దాటినాయ్ కాబట్ ఆమెకేం రాదని వద్దు. పనికి కూడా రావద్దని చెప్పారంండి నిన్న.
మరి ఎట్లిపుడు దెబ్బ తాకింది గాదా. వస్థయ రావ ఆమేకిగా
ఏం అంటే దెబ్బ అంటే బాగా ఏం దాకలే కాక్పోతే కొంచెం వాసింది, మెత్తడిదల అయి
ఆహా
ఉండదలిగినట్టయి వాసింది
అయ్యా హ్మ
కానీ కంపల్సరీ ఏదనా పెద్ద దెబ్బలు తాకితే మాత్రం కంపల్సరీ బిల్ వస్తుంది
ఓకే అం
హ్మ
హ్మ ఇంకా
మాకు ఫ్యామిలీలో అందరికి ఉందండి అంటే పిల్లలు తప్పించి మా ఇద్దరికి ఉంది జాబ్ కార్డ్స్
ఆ అవునే
మీ పాప స్కూల్ కి వెళ్ళిందా అండి
ఆ వెళ్ళిందండి వెళ్ళింది ఈవినింగ్ వస్తాది ఏం వస్తది స్నాక్స్ తిని మళ్ళీ ట్యూషన్కి వెళ్తుంది
అవునా
హ్మ మీ పిల్లలు పోయారా
హా స్కూల్ కి వెళ్లారండి ఇవాళ ఎండ బాగ కొడుతుంది
అవును ఇంట్లో ఉంటే అంత తెలుస్తాలే బానే ఉందండి సి టి లో కూడా
హ్మ
ఆమ్ ఇంట్లో ఉంటే తెలుస్తాలేదు కాని బయటికి వెళ్తే బాగానే ఉందండి ఏండ
అవునండి ఇక ఈ కరుపు పనికి కూడా ఈ ఎండ ఎక్కువ ఉంది కాబట్టి ఇంకా ఇప్పుడ నైన్ బోతులు గానీకా న్న సిక్స్ కి పోతే సిక్స్ సెవెన్ కి పోతట్టునారు వస్తాంట వస్తాంటే ఎండ లు ముదిరినాయి కదా
సిక్స్కి పోయి ట్వెల్వ్కి వస్తారా లెవెన్కా
సేవన్ కి అట్లా వెళ్ళితే లేవెన్ కివస్తామండి మినిమం నాలుగు గంటలు చెయాలి పని హ్మ కారువ్ పని టైమింగ్స్ నాలుగు గంట
ఆటో అచ్చి ట్రాక్టర్ ఉంటాదా లేకపోతే నడుచుకుంటూనే పోవాలా
నాడ్చ్ కుంటేనే పోవాలి నడుచుకునే రావాలండి ఆడ వాళ్ళు ఎవరైనా మట్టి ఇలా పోసుకుంటాం మనని ఇళ్లలో పోసుకోడానికి ట్రాక్టర్స్ పెడితే అందులోకి పోయాలి
ఆహా
లేదంటే చాపల గుంట తీస్తున్నాం బయట పోయాలి ఆ అవునండి
హ్మ ఇంకాను
మట్టి ఊర్లోకి తెచ్చుకుంటారా
ఆ
దానికి విల్లు ఉంటదా లేకపోతే ఫ్రీగా నేన
బిల్లు ఉంటాది కాకపోతే ఈ కరుపని వాళ్ళకి ఏం సంబంధం ఉండదండి పోయించుకునే వాళ్ళకి బండి ఓనర్కే ఉంటాది
ఒకే
వింటా సేఫ్ అండి బయట పోష చే మట్టి కంటే ఇది తక్కువ పడుతాది కరువు పని ఆ ఇలా బట్ట ఒక ట్రిప్ కు బయటే తొమ్మిది ఎనిమిది వందలు తొమ్మిది వందలు బ ఐదు వందలో ఆరు వందలో పోస్తారండి. ఆ సరే అండి ఉంటానండి మళ్ళీ కాల్ చేస్తా. అకా
పచ్చవ
అ ఇది సక్సెస్ అయింది. శృతితోటి మాట్లాడింది.